హు.
మ్ ఏం చేస్తున్నారండి.
ఆ ఏముంటుందండి ఇంగ ఈవినింగ్ టైమ్ అయింది కదా.
అవును.
క్లీనింగ్ చేసుకోవడం పిల్లలకి ఏమైనా స్నాక్స్ రెడీ చేయడం ఇట్లా ఉంటుందండి.
ఓకే అండి చేస్తున్నారా మరి ఏమైనా స్నాక్స్.
ఆలోచిస్తున్నా ఏం చేయాలి అని.
ఓకే నార్మల్ గా ఏం చేస్తూ ఉంటారు. రెగ్యులర్ గా స్నాక్స్.
స్నాక్స్ అంటే ఆ రాగిగంజి చేస్తామండి. మా సైడ్ అయితే ఆ మంచిది. కదా రాగులు కొంచెం స్ప్రౌట్స్ లాగా చేసి ఆ ఎండబెట్టి అది పొడిలాగా చేసి చేస్తామండి కొంచెం మంచిగా బెల్లం వేసి. అట్లా బాగుంటుంది అవును. మ్ హూ మేము తింటాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మా దగ్గర కూర్చొని ఇంకా ఖచ్చితంగా తినాల్సిందే వాళ్ళు అలవాటు అయిందండి చిన్నప్పుడు నుంచి చేసాము తీసుకుంటారు ఇష్టంగా.
మ్ హూ. ఎంతమంది పిల్లలండి మీకు?
నాకు ఒక పాప అండి ఫైవ్ ఇయర్స్ పాప ఉంది.
ఫైవ్ ఇయర్స్ ఆ
ఆహా
హ్మ్ హు మంచిగా స్కూల్ కి వెళ్తుంది అయితే ఆ హ్మ్ నాకు ఒక బాబు అండి హ్మ్ వాణ్ణి కూడా ఈసారి స్కూల్ జాయిన్ చేసాము
ఎన్ని ఇయర్స్ అండి ఫస్ట్ క్లాసా
ఆ లేదండి ఇప్పుడు ఆగస్టు వస్తే త్రీ కంప్లీట్ అయితాయి
ఓకే ఓ చిన్న బాబు
ఆ చిన్న బాబునే ఈసారే జాయిన్ చేసాం అనమాట స్కూల్ కి ఆ వెల్లేసి వస్తున్నాడు ట్వెల్వ్ థర్టీ వరకు వచ్చేస్తాడు ట్వెల్వ్ థర్టీకి వదులుతారు అనమాట స్కూలు
అవునవును ఏం చెప్తారండి తనకి సబ్జెక్ట్ ఏమన్నా రాయడం కానీ
ఇప్పుడు ఆ ప్రజెంట్ జస్ట్ స్ట్రోక్స్ అదే స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ ఉంటాయి కదాండి అవి నేర్పిస్తున్నారు అంతే
అవునండి
అది కూడా జస్ట్ టూ డేస్ అయిందేమో స్టార్ట్ చేసి
ఓకే ఓకే అంటే రీసెంట్ గా వెళ్ళారా తను
ఆ లేదు జూన్ లో నుంచి వెళ్తున్నాడు బట్ ఏంటంటే స్టార్టింగ్ లో మేము ఇప్పుడు ఏం చెప్పము నర్సరీ కదా
అవును
స్కూల్ కి అలవాటు అవ్వాలి అనేసి జస్ట్ ఓన్లీ ఆడిపిచ్చే వాళ్ళట అని
అవునులేండి తనకు ఫస్ట్ అలవాటు అయితే బాగుంటుంది ఏడవకుండా ఎన్విరాన్మెంట్ అదంతా అలవాటు అయితే ఫస్ట్ బాగుంటుంది తన కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు
ఆ స్కూల్ కి వెళ్ళడానికి కూడా తన ఇష్టం చూపించాలి కదా
అవును ఏడ్చాడా ఏమైనా అండి ఫస్ట్ స్టార్టింగ్ లో ఏడ్చాడ మిమ్మల్ని
ఆహా లేదండి నార్మల్గా వెళ్ళాడు ఆ వాడికి బయటికి వెళ్ళడం ఎక్స్ ఎక్స్ ప్లోర్ చేయడం అంటే బాగా ఇష్టం అనమాట ఆ సో ఫస్ట్ డే అయితే మంచిగా వెళ్ళాడు సెకండ్ డే మాత్రం మాత్రం మమ్మీ మేడం ను అనేసి చెప్పాడు
ఉమ్
స్కూల్ కి వెళ్ళనని బెడ్ దిగకుండా ఉన్నాడు నెక్స్ట్ డే
హ్మ్
ఆ సో కాని మళ్ళీ ఇంకెప్పుడు ఏమి ట్రబుల్ చేయలేదనమాట మంచిగా వెళ్తాడు స్కూల్ కి జస్ట్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆడుకొని రావడమే కదా
ఆ అవునండి
హ్మ్ సో అందుకనే ఇంట్రెస్ట్ గానే ఉన్నాడు ఇంకా హోమ్ వర్క్స్ అవి ఇవి స్టార్ట్ అయితే మరి ఇంకేమంటాడో చూడాలి
మా పాప అంతే అండి ఇప్పుడు తను స్కూల్ కి వెళ్ళబట్టి దాదాపు టూ ఇయర్స్ అయితుందండి తను కూడా అంతే ఫస్ట్ ఇయర్ లో ఇట్లా చాదుకునేది రాయడాని కీ ఏం లేదు కాగాని జస్ట్ తను క్కడ కూర్చోవడం గాని ఫ్రెండ్స్ తో ఆడుకోవడము ఆ స్కూల్ మనకు అలవాటు అయ్యేటట్టు చేశారండి వాళ్ళు బా గేళ్ళింది ఆ
ఉహ్ సేమ్ ఇప్పుడు ఫస్ట్ టైమ్ కదా వాళ్ళు స్కూల్ కేళ్ళడము
అవునవును
ఇప్పుడే భయపడితే రారు అన్న దాంతో ఏం చెప్పట్లేరనమాట
సో ఏదైనా హోంవర్క్ చేసే అంత ఏజ్ కాదు లేండి హెవిగా హోమ్ వర్క్ ఇవ్వడం కానీ రాయడంకానీ
అదే అదే
కాదు పాపం వాళ్ళది ఉంది ఇంకా మనలాగా కష్టపడి ఏసింగా
హా హా ఇంకా ఆ చాలా ఉంది ఇప్పుడు జస్ట్ వాల్ ఓరల్గ నేర్చుకుంటే చాలు
అవునవును అంటే మనం వేరే పర్సన్ తో ఇట్లా కమ్యూనికేట్ కావాలి గాని ఇట్లాంటివి నేర్పిస్తే చాలు ఫస్ట్ లో
ఉ అవే జస్ట్ అందరితో మింగిలవ్వడము
ఆహా
అట్లాంటివి ఉంటే చాలు దానికోసం అనే మా హస్బెండు వర్క్ చేస్తారండి కాాలేజ్లా వర్క్ చేస్తారు తాను ఉహ్ నేను ఇంట్లోనే ఇగ అంతకు ముందు చేసేదాన్ని
ఓకే
ఉ నేను ఇంక బాబు పుట్టినప్పటి నుంచి వెళ్ళట్లేదండి ఇగ
ఉహు
ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీనే
కాళీ ఏముంటుందిలెండి చేసేంత వరకు బోలడు ఉంటుంది అసలు
ఆ ఇంట్లో చాలా ఉంటది ఇంట్లో ఉన్నావన్న పేరు తప్ప కాలి ఎముండదు
మీ బుడ్డోడు బాగా అల్లరు చేస్తాడా అండి మిమ్మల్ని ఉండనిస్తాడా కుదురుగానే
ఆ లేదండి చాలా అల్లరీ అ అచ్చల్గా బాయ్స్ అంటేనే అల్లరి
ఆ అదేం లేదండి ఎవరైనా ఒకటే గర్ల్స్ వద్దు బాయ్స్ ఇద్దరిదే ఒకటే కథే మా పాప స్కూల్కి వోత్ దంటే నాకు అసలు పండగున్నట్టు ఉంటుంది టు ఓ క్లాక్ ఒక వరకు నాకు అసలు ఇంగా రిలీవ్ గా ఉంటుంది అసలు
అవునా
వన్స్ స్కూల్ నుంచి వచ్చిందంటే ఇంగ స్టార్ట్ నాకు కౌంట్ డౌన్ ఇంగ స్టార్ట్ అయిపోతది అట్లుంటుంది
అవునా మాకు వీడు స్కూల్కేళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు కొంచెం ఎ ను వెళ్తే ఎప్పుడు మార్నింగ్ జస్ట్ టెన్కేళ్తాడు క్వార్టర్ టూ అని కొచ్చేస్తాడు అంతే ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు ఇట్లా ఇప్పుడు పడు కున్నప్పుడు
ఆహా ఫుడ్డు అది మంచిగనే తీసుకుంటడా అండి మీరు బాక్స్ పంపిస్తారు కదా ప్రాపర్గా తింటాడా మీల్
ఆహా మీల్స్ ఏం పంపించామండి ఇంటికి ఓచ్చేస్తాడు కదా వన్ కల్లా
ఓహో ఓకే ఓకే
ఓన్లీ స్నాక్స్ పంపిస్తాను
ఓకే ఆ
స్నాక్స్ తినేసి ఓస్తాడు ఇంటి దగ్గరే లంచ్ అనమాట
ఉ హు అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటాడండిమ తింటాడా మీరు ఏమి ఇచ్చినా
ఆ హా లేదండి చాలా కష్టపడతడు ఫుడ్ కు
ఆ ఆ
టీవీ పెట్టాలి టీవీలో రైన్స్ అవి కుడతనకి ఇష్టమున్న రైన్స్ పెట్టుకుంటాడు
ఉ
అది కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట తినడానికి
అయితే మార్నింగ్ చాలా కష్టంగానే ఉంటుంది అనుకుంటా మీకు రెడీ చేయడం గాని
ఆ ఫస్ట్ లేవగానే ఫస్ట్ వాడికి బ్రష్ చేయించి టిఫిన్ చేసే టిఫిన్ చేసి వాడికి ఇచ్చి మా సార్ కి అప్ప జెప్తాన అనమాట తినిపచ్చ అనే సో మా సార్ తినిపిస్తూ ఉంటే నేను మిగతా వర్క్ చేసుకుంటూ ఉంట
ఆ హ మంచి పని మీరే ఒక్కరే చేయడం అంటే చాలా కష్టం అయిపోతంది
హా లేదు లేండి మా సార్ బాగా హెల్ప్ చేసారు సో వాళ్ళు ఆ పని చేసుకుంటుంటే నేను నా పని చేసేసుకొని నా పని అయిపోయాక ఇంక మళ్ళీ వాళ్ళు స్నానాలు అన్నమాట ఇగ
ఉ
ఉ స్నానం జేపీజేసి చేసి ఇంక రెడీ జెపిచి పంపించేస్తాను టెన్ కి
ఉ
ఆ సో అట్లాదైతుంది మీ పాప తింతదా అండి ఫుడ్ మంచిగా
అస్సలు లేదు ఇప్పుడు ఆ పగ ప్రతీకారం అంతా ఇప్పుడు తీర్చుకుంటున్నా స్కూల్లో అయితే నేను ఏం పెడితే అది ఖచ్చితంగా తినాల్సిందే అంటే స్కూల్ వాళ్ళంటూ మనకు కొంచెం చెప్తారు మాకు ఇట్లాంటి ఫుడ్ పెట్టి పంపించండి స్నాక్స్ కానీ జంక్ ఫుడ్ పెట్టద్దండి అని మంచి పని అదైతే ఇంటి దగ్గర అయితే చాలా అసలు గొడవ గొవ చేసేస్త నాకు ఇది వద్దు అది వద్దు ఆ ఫ్రూట్స్ తీసేయి వెజిటబుల్స్ తీసేయంని కానీ స్కూల్లో మనం ప్రాపర్ గా ఏం పడితే అదే తినాలి కదండి వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని వెళ్తే టూ ఓ క్లాక్ వస్తారండి
ఓకే
ఆ అప్పుడు మనంకి ఏం పెడితే అదే తినాలి ఖచ్చితంగా
ఆ అవును అవును
ఏంటంటే తినేసి వస్తది పాపం మంచిగా ఆకలి మీద ఉంటుందో ఏమో తెలీయదు గాని
ఆ ఓకే
ఏం పెడితే అది తినేసి వస్తదండి
గుడ్ గర్ల్ అయితే అ మా
అయితే మాత్రం ఇంకా అపరిచితుడు వచ్చేస్తాడు బయటికి
ఇంక అంతే ఇంగ వాళ్ళది ఫ్రీ స్పేస్ కదా వాళ్ళ ఇష్
ఆ ఒక్కసారి స్కూల్ గేట్ దాటోస్తే ఇంగ అయిపోయింది పో
ఆ అదే ఇంకా మొత్తం వాళ్ళ ప్రపంచ ష్టం కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఉంటారు ఆ మావోడు కారం అస్సలు తినడు కొంచెం కారం వేసినా అమ్మ కారం వాటర్ ఇయ్వ్వు వాటర్ అని అడుగుతాడు ఇంకా
తింటారా అండి మీరు స్పైస్ బామంచిగా
ఆ మరీ ఎక్కువ తినమండి మే మేమ్ తినేదా యాక్చువల్ గా చాలా లైట్గా తింటాం మేము అందులో మావోడు ఇంకా లైట్గా తింటడు
ఓకే ఓకే
ఆ హెవీ స్పైసెస్ అయితే మేము తినలేము
మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి
నాదా అండి నాకు వెజ్ వెజ్ లోనే చాలా ఇష్టం అనమాట ఆలు లేదంటే వెజ్ బిర్యానీ అట్లా ఆ టైప్ లో చేసుకుంటా అనమాట అవి మంచినే తింటామండి
ఆహాహా
హ్మ్ ఇంక మీరు మీరు స్పైసెస్ బానే తింటారు అనుకుంట కదండి స్పైసీ
ఆ తింటామండి నాకైతే ఖచ్చితంగా వారానికి ఒకసారి అయినా అట్లీస్ట్ చిల్లీ సో టోమ టోసేసి ఒక పచ్చడిలాగా నాకు ఖచ్చితంగా లేకపోతే మాత్రం నా పని చేయదు అసలు ప్రాణం
అవునా ఓకే
వెజిటేరియనే కానీ ఎందుకో అట్లా అలవాటైపోయింది ఫస్ చిన్సీ స్పైస్
హ్మ్ హు నాన్ వెజ్ తింరా అండి మీ సైడ్ ఐ మీన్ మీరు
నేను తిననండి అలవాటు లేదు చిన్నప్పటి నుంచి
ఓకే అంటే ఇంట్లో అందరు తినరా మీరు తినరా
లేదు నేను ఒకతే తిననండి
అవునా హ్మ్ మేమ్ తింటాం నాన్ వెజ్ ఆ ఆ ఎప్పుడు రాలేదండి రాయలసీమ
ఆహా మడి ఏదన్నా ఆకేషాన్ కే ఏదైనా ఉంటే రావచ్చు కదా అండి ఇది కూడా మంచి ప్లేస్ చాలా మేము ఉన్న చోటు
హ్మ్ వస్తామండి ఈ సారి ఇప్పుడు మీరు ఇన్వైట్ చేశారు కదా
ఆ
ఆ ఖచ్చితంగా వస్తాం
ఆధ్యాత్మికంగా గాని ఎట్లా చాలా మంచి ప్లేస్ అండి మీరు వినే ఉంటారు ఆ మనం ఇది పేరు డిస్కస్ చేసుకోకూడదు కానీ ఇది మంచి ప్లేస్ అండి చాలా ట్రై చేయండి ఎప్పుడన్న వస్తే మా ఇంటి కూడా తప్పనిసరిగా రండి
యా షూర్ గా వస్తాం కంపల్సరీగా
మీకు మంచి టైమింగ్ ఇస్తాము మంచి టైం పాస్ అవుతది